రండి బడి
ఆ భోజనం చేశానండి
ఆ చేసామండి మీరు చేసారా అండి
ఆ చేసామండి ఇంకా ఈ ఎంతకు ముందే చేసాము ఇంకా చాలా వే ఎండగా ఉంది అండి వేడిగా అసలు వర్ష కాల వచ్చినట్టే కాని జూన్ అవునండి జూన్ నెలా వచ్చింది కానీ
మరి మా సైడ్ అయితే ఇప్పుడు చిన్నగా మరి మా సైడ్ అయితే ఇప్పుడు చిన్నగా వర్షం పడుతూ ఉందండి చల్లగానే ఉంటుందండి పడినంత సేపు కాకపోతే ఆగిపోతానే ఎంత వర్షం పడ్డా కూడా భూమిలో ఉండట లేదండి నిలువా అన్ని ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ముందు మే మేలో మొత్తం నీళ్ళన్నీ పోతున్నాయండి ఇక పక్షులకు జంతువులకు అయితే నీరు దొరకడం కూడా కష్టం అయిపోయిందండి ఆ
అవునండి అసలు ఈ వర్షాకాలం ఏమో కాని ఈసారి చాలా తక్కువ వర్షాలు ఉన్నాయి అని చెప్తుంది అండి వాతావరణ శాఖ కూడా ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇంకా మా దగ్గర అయితే అసలు వర్షాలు ఇంకా స్టార్ట్ ఏ అవ్వట్లేదు ఒక్క వర్షం కూడా పడలేదు ఎంత ఎండో కొడుతుం దో అసలు అలానే కొడతా ఉంది నాన్ స్టాప్ గా ఎండ మాత్రం
ఆ అవునండి ఇక చలికాలంలో అయితే ఎక్కువ చాలా ఎక్కువగా ఉ చల్లీగా ఉంటుంది చల్లని గాలులు వీస్తాయి మరియు రాత్రులు ఎక్కువగా ఉంటాయి పగలేమో తక్కువ ఉంటుందండి డిసెంబర్ జనవరి నెలలో మంచు కురుస్తుందండి మా సైడ్ అయితే అసలు ఓ ముందరా ఏ వెహికల్ వస్తుందో కూడా అర్ధ అర్ధం కానంతగా మంచు కురుస్తుందండి
మీ దగ్గరలో సముద్రాలు ఉన్నాయండి దగ్గరలో మంచిగా బీచ్లు సముద్రాలు ఇంకా టైం కుదిరినప్పుడు వెళ్తూ ఉంటారా మీరు
మేము వెళ్తుంటాం కానీ ఒక డ్యామ్ ఉందండి దగ్గర్లో మన మయితే ఎలా వస్తామంటే సో ఇలాంటి సమయంలో అయితే వేడి వేడి సూపులు కానీ వేడి వేడి పదార్థాలు తినడం చాలా మంచిది అలానే ఇలాంటి టైంలో ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంది కా బట్టీ అల్లం టీ తాగడం చాలా మంచిది అనిపిస్తుంది అండి నాకైతే
అవును అల్లం టి తాగాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కదా జలుబు దగ్గు జ్వరం ఇంకా మనం అల్లం టి అందులో పోదినాకు కాస్త వేసి ఇంకా మరిగించుకొని తాగుతే కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా
అవునండి
లేకపోతే మనకు తొందరగా వచ్చేస్తాయండి ఉమ్ అసలు ఈ ఎండాకాలం అయితే చాలా ఎండలు కొట్టాయి అసలు మా దగ్గర లో ఇప్పటికి కూడా ఇంకా ఎండాకాలంలో ఎలా కొడుతున్నాయే అలానే కొడుతున్నాయి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా పట్టణాల్లో అయితే ఇంకా ఇంతే ఉంటది కదా కాలుష్యం పొగా దుమ్ము దూలి వల్ల అసలు
ఆ ఎండాకాలంలో ఎండాకాలంలో సూర్యుని కిరణాలు నేరుగా వా నేరుగా నేల మీద పడడం వల్ల ఎండలు ఎక్కువగా ఉన్నాయండి మొత్తం మే నెలలో ఎందుకండి మేమైతే మా ఇంట్లో వాళ్ళందరికి చెప్తూ ఉంటాము అండి ఎక్కువ ఫ్రూట్స్ తినమని తర్వాత కనీసం ఆరు కాకపోతే నాలుగు నుంచి ఐదు లీట టర్ల నీల్లు కనీసం తాగమని ఆ తర్వాత ఇకా ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు షత్రి గానీ టోపీగాని ధరించమని చెప్తూ ఉంటామండి నేనైతే ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ బయటికి వెళ్తే ఎండాకాల లో ఖచ్చితంగా గొడుగు వాడతానండి
అవులేనండి ఇంతకాలంలో గొడుగు పడితే చాలా మంచిది ఇంకెందుకంటే మనకి పైన సూర్యకిరణాలు పడవు ఎండకి మన చర్మం కూడా పాడవకుండా ఉంట అది మనం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతాం కదా
ఇంకా ఈ వర్ష కాలం కంటే ఎండాకాలమే చాలా కష్టం అండి ఎందుకంటే అసలు ఇంక వర్షాకాలం కొంచెం వర్షం పడుతది వెళ్ళిపోతది ఇగ ఎండాకాలం అయితే అసలు కొడుతూనే ఉంటది ఈ సాయంత్రం వేళ్ళేదాక మనం బయటకు వెళ్లే పరిస్థితి తే ఉండదు
అవునండి
ఇంకా ఎండాకాలంలో ఆ అసలు ఈ చెట్టు కూడా ఉండ ఉండవు కొంచెం గాలి పెట్టడానికి వి ఇంకా ఖచ్చితంగా కూలర్లు ఏసీలు ఫ్యాన్లు ఇవే వాడవలసి వస్తది
అవునండి ఇక కాకపోతే భారతీయ సంప్రదాయం ప్రకారం స సంవత్సరంలో వచ్చే ఆరు ఋతువులలో ఇది రెండవదని నాకు పెద్దలు చెప్పినప్పుడు వింటూ ఉన్నానండి మార్చ్ ఏప్రిల్ మరియు మే నెలలో వేసవి కాలంగా పిలువబడుతుందని అన్నారండి
అవునండి ఖచ్చితంగా మనకి మూడు కాలాలు ఖచ్చితంగా నడుస్తూ ఉంటేనే కదా మనం ఎండా ఎండాకాలం వానాకాలం చలికాలం ఈ మూడు కాలాలు ఖచ్చితంగా ఉండ ఏ కాలం లేకపోయినా న్న మన ఈ భూమి మీద జీవించడం చాలా కష్టం అవుతుంది కదా మొత్తం వర్షం పడ్డ కా కానీ మనం జీవనం కొనసాగించలేం కదా
అవు అవునండి ఇంక ఇంక కాపోతే ఇంగ్లీష్ లో సమ్మర్ సిజను అని పిలిచే వే వేసవి కాలాన్ని తెలుగులో వేసవి వేసవికాలం లేదా గ్రీష్మ ఋతువు అని అంటారండి మా పల్లెటూర్లలో అయితే
అవునండి మనం చదువుకున్నాం కదా గ్రీష్మ ఋతువు వసంత ఋతువు ఇలాంటి ఋతువులు అని కానీ అన్ని కాలాల కంటే
గ్రీష్ గ్రీష్మం అన్నా కూడా సమ్మరే అండి
అవునండి
ఇలా ఎండాకాలంలో అయితే చాలా వరకు ఎక్కువ మందికి ఇలా ఎండాకాలంలో ఎక్కువ మందికి వడదెబ్బతగలడం కళ్ళు తిరిగి పడిపోవడం లైక్ ఎక్కువగా చూసానండి నేను ఈ సారి అయితే మేమైతే ఈరో సారి అరుణాచల అరుణాచలం వెళ్ళామండి హాలిడేస్ లో అక్కడ ఒక ఆమె గిరిప్రధర్ క్షన అంటే పద్నాలుగు కిలోమీటర్లు కదండి నీరసం వచ్చేస్తది అందుకనేేసి ఆమె వడ దెబ్బతో కళ్ళు తిరిగి పడిపోయిందండి అక్కడ కొంతమంది చూసి వాటర్ తాపిచ్చి ఆమెను అవునండి వాడర్ తాపిచ్చి అలా కొన్ని ఫ్రూట్స్ తినిపిచ్చి మళ్ళ ఆమె అలానే బయలుదేరిందండి డి
ఇంకా గిరి ప్రదక్షిణ అంటే మధ్యలో ఆపేయ్యలేం కదా ఖచ్చితంగా మనక శివుడి తోడు ఉన్నాడు అనుకోని మనం ముందుకి సాగిపోవాలి కదా
అవునండి
కానీ మంచిగ సాయంకాలం వేళ, లేకపోతే రాత్రి వేళ చేస్తే ఇంకా మంచిగా చల్లగా ఉంటది ఆ ఇంకా మన్ బాగుంటది కదా గిరిప్రదక్షిణ అయితే లేకపోతే ఉదయం వేళ చేసినా గానీ, ఇంక మనం ఎనిమిది లింగాలని దర్శి శించుకుంటూ ఓ ప్రదక్షణ చేస్తూ ఉంటే కూడా చాలా బాగుంటది
అవునండి
ఇంకా అన్ని కాలాల కంటే చలికాలం అయితే బా కదండి చలికాలం అయితే ఇంకా మంచిగా ఆ చెప్ పండి
ఇక సంవత్సరంలో వచ్చే చలైనదంటే ఈ వింటర్ సీజన్ మాత్రమే అండి చాలా చల్లగా ఉండేది.
అ
జాతీయ కాలమానం ప్రకారం ఈ కాలాన్ని హేమంత మ మరియు శిశిర ఋతువుగా అంటూ ఉంటారండి. హేమంత ఋతువుల్లో దట్టమైన మంచు కురుస్తుంది. అన్ చెప్తూ ఉంటారండి. వాతావరణం అయితే ఇక ఉదయాన్నే దట్టమైన కొంచం మగు కమ్ముకుంటుందని చెట్లపై గడ్డిపై మంచు బిరు జులు అందంగా కనిపిస్తాయని అంటారండి. ఈ కాలంలో వేడి వేడి సూపులు డ్రై ఫ్రూట్స్ మరియు పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందండి.
అవునండి చాలా తీసుకోవాలి, మనకి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదా
అవునండి భారతదేశంలో ఈ చలికాలంలోనే సంక్రాంతి క్రిస్మస్ వంటి అతి పెద్ద పండుగలు వస్తాయి, ప్రజలు సంతోషంగా భోగి మ టలు వేసుకొని వేడుకలు జరుపుకుంటారండి. మీరు ఈ స ఈతాకాలంలో ఏదైనా బాగా అంటే ముందు శీతాకాలం ఉంది కదండి, మీరు ఏదైనా బాగా మెమరీస్ ఉన్నాయండి?
ఇంకా శీతాకాలం అంటే ఖచ్చితంగా ఇ సంక్రాంతి అండి ఇక అదే పెద్ద పండుగ కదా అది మంచిగా జరుపుకుంటాము మేం సంక్రాంతి పండగ అనేది ఇంకా అదే పెద్ద పండగ, ఇంకా కార్తీక మాసంలో వచ్చే పండగలు కూడా చాల బా జరుపుకుంటాం.
అవునండి మేం కూడా చలికాలంలోతే శివరా రాత్రి రోజయితే మేము పగలంతా ఉపవాసం ఉంటాము తర్త రాత్రాంత జ జాకారం చేస్తామండి. మా బంధుమిత్రులంత ఒకసాట కూర్చొని కథలు చెప్పుకుంటు ఉంటామండి ఆ రోజు మొత్తం
ఉనాది గష
ఇక కాకపోతే రాత్రి ఎక్కువగా ఉండడం ఈ కాలానికి ముముఖ్య ముఖ్య ప్రత్యేకత అండి
అవునండి ఇంకా శివరాత్రి అంటేనే జాగారాలు ఉపవాసాలు ఇంకా దై ప్ర దర్శనం చేసుకోవడం మంచిగా వంటకాలు చేసుకొని ఇంకా మనం ఉ దేవుని మధ్య స్మరించుకోవడమే కదా ఆ రోజు చాలా
తెలియజేసినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలండి మీ నుండి కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను
ఓకేనండి